కొంచెం మీ స్లాంగ్ మార్చండి బాబు
ఏవండీ ప వచ్చడంటే మాడి చదు
ఈ స్లాంగ్ వద్దు మీ స్లాంగ్ కొంచెం మార్చాలి లేకపోతే మాకు ఏమి అర్థం కావట్లేదు బాబు
అవునా అండి
అవునండి
హలో
చెప్పండి
అలా మాది
ఆ
ఆ
కొంచెం గట్టిగా
అది బడాదల్ దివాది మాది
అంటే బాయ్
అది చలో అ దంటించ్ వాడెం పో తరత మరి
యో
హలో
యో బాయ్
వార్డన్ ఫోన్ చేసాండి పాపా
దేనికి సారు
మాడొచ్చతాంది పోనిలే
ఇదంతా కాదు పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు
నా
ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది మీ సైడ్ ఏంటి
మా సైడ్ వాస బానే ఉన్నదండి
ఎట్టుంది ఎండ బాగుంది తీవ్రత ఎండ తీవ్రత ఎక్కువుంద తక్కువ చకున్ చికుందా ఎట్ల బానే వున్
బానే ఉందా న పని ఉందండి
కాదండి బానే ఉందంటడి ఏంటి దాని అర్థమెంది అసలు
అ బానే ఉందండి
బానే ఉందంటే ఆహా ఇ బా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది తక్కువ ఉంది కొంచెం ఉంది అట్ట చెప్పాలి బానే ఉందంటే బానే ఉంది ఏంది
వెళ్దాం పదండి బానే ఉందని బానే ఉందని చెప్పమండి
ఆ ఎన్ని డిగ్రీలు కాత్తుంది ఎండ మీకు
ఏమోండి బయటకి వెళ్ళట్లేదా
బయటికి వెళ్తే కందిపోతారా
అలాండి టైన్పోదామని చెప్పారండి టట్టర్ దగగ
అంటే నువ్వు ట్యాన్ అయిపోతావంటున్నావ
అవునండి
సన్స్క్రీన్ పూసుకోవల కదా
ఆ అదే చెప్పాడండి బాబా డబ్బులు ఆశలుదిస్తున్నారండి బాబా
డబ్బులు
అదేమో ఇచ్చాడండి బాబు సోపు ఏడు ప చుపులు వచ్చి రెండు వేలు ఉందండి
అది సోపుల్ రెండు వేలా
ఆ
పది సోపులు రెండు వేలుంది బాబు ఎవడా మెడికల్ అడు
అంటాట డాక్టర్ కాదు బాబు
ఆ డాక్టర్ గని దగ్గరగా డాక్టర్ దగ్గర పో నువ్ డాక్టర్ గని దగ్గర డాక్టర్ కాడి పోయి నాక ఇంజెక్షన్ చేయ్యెంట్ ఏదోటి ఇస్తాడు మరి
అవునండి బాబు అంతప్ప కాడి బబా
అందుకని బయటకి వెళ్ళడం మానేసావా
ఉ
చూసేవాళ్ళు ఏమనుకుంటారు నీకేదైనా గజ్జి వచ్చింది అనుకుంటారు వ్యాధి అందుకే బయట వాళ్ళతో బై కాల్స్ తిరగాలి
అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మంటా రండి బాబా అంటే మాట చే అండి మాటద్దమండి ఆ మనే
డబ్బు కంటే మాట ముఖ్యమండి
అవునండి బాబా మళ్ళీ మాట వచ్చేతదండి
అవును నిజమే
అవు రోజు కిన్ని లీటర్ నీళ్ళు తాగుతున్నావ్ ఏమి
నీళ్ళు తాగడం మానేశానండి బాబు
నీల్ తాగడం మానేసావా
ఉనండి
ను మోహన్ బాబువా ఎమన్నా
కాదండి మహేష్ బాబండి
మహేష్ బాబు నీల్ దావుతడు రోజికి నాలుగై ఐదారు లీటర్ నీళ్తాగుతాడు
కాదండి తాదతే నికలే అన్నీ తాగడం మానేశానండి
తావి తావితే నీళ్ళు అయిపోతాయనా
అవునండే
అయితే నీళ్ళుయిపోయినాయి తాగుతే నీళ్ళు అయిపోతే వస్తాయి పోస్తం మళ్ళొస్తాయ్
చాలు
ఆ
నీళ్తోనా డబ్ తా ఆ
నీళ్ళు కావాలంటే డబ్బులు అవసరం లేదండి నీళ్ళు కావాలంటే బోర్వెల్స్ కాడిపోతే అక్కడ ఫ్రీ వాటర్ వస్తుంది కదా ఫ్రీ గవర్నమెంట్ వాటర్ పెడతది గదా
ఈరోజు
ఫ్రీగా తాగితే మాట వచ్చద్దా
అవునండే
నువ్వు మోహన్బావే సార్ నిజంగా
మాట అచ్చ మల్ ఒబా
పు పూర్వకాలంలో ఎక్కడ తాగేవాళ్ళు నీళ్లు మీరు
మేమండీ
మూ
నీళ్ళు లేపోదఅండి దశమండి
అసలు నీళ్ళే
ఔ అప్పుడురొండు అప్పుడు ఉండేదండి ఆ ఇప్పుడు పదవ పదమ్మవండి ఏ రూపంలోరవోవండే
హు
ఆ చూసామండి ఏడు రూపాయలు రావండి
అంతటప్పుడు నువ్వే ప్లాంట్ పెట్టుకోవాలి తయారు చేయాలి నీళ్ళు
అవునా అండి మాట ఇచెతున్నానండి మళ్ళీ మనం డబ్బులు తే ఫీల్ అవ్ ఆ మాట చెబ్ మాట చె మామ
సరే అయితే ఏం చేస్తామంటే నీ ఆస్తమ్మేయ్
ఆ మాటచ్చద్ద ఉన్నట్ట
నీ ఆస్తి అమ్మేసి. ఇంకా నీళ్ళకు తగలబెట్టు మొత్తం రోజుకి పది లక్షలు నీళ్ళు.
మాటిచ్చేత్తాడంట
మాటేగాదు మంచి మాటే ఉంటది. ఈడు పది లక్షలు పెడుతున్నాడు రోజు నీళ్లు తాగడానికి. అనే ఒక మంచ్ పేమ్, మంచి పేరు ఒక సెలబ్రేటీ అయిపోతానువేంమ్మటే.
అవునండి
అవును
అయితే చేసండి పోల్సా
ఆ
అయితే చేసెన్డి
చేసేయి నువ్వే చేసయి
సరే ఇప్పుడు చేసండి బాబు పెంచాలు ఆ తల నొప్పులన్ని ఎస్తాలండి నాది
మా దగ్గర ఫుల్ వాటర్ ఉన్నాయండి కావాలంటే పంపిస్తాం
కాదండి దాచానండి నీళ్ళు నీళ్ళ దాచేసమంటాారంండే అవునన్నాయా రోన్ రెండు వేల యాభైది నీళ్లుుండవులేండి. అప్పుడు అమ్మేతే బొళ్ళడబ్బులాండి.
అంటే అది ఇప్పడ్దాకా అయ్యన్నీ అప్పన్ దాకా మీ ఇంట్లో ఒక ఇల్లు గట్టు పెద్దది.
సరే అండి
ఇంట్ లోపల్ స్టోర్ చేస్ పెట్టు. మొత్తం వాట్రూ ఇంట్లో గోడల్, టీవీలు ఏమి ఉండకుండా మొత్తం వాటర్ ఉండే తట్టి సేస్ పెట్టుకో. ఆ రెండు వేల యాభై సంవత్సరంలో ఆమ్ మెయ్
ఆ ఆమ్మేత్తనండి. బాబా మళ్ళీ మాటొచ్చదుమళ్ళ
ఉహ్మ్ మాటోచ్చిద్ది, మాటోచ్చిద్ది నువ్ నీల్దాకుండా దాచి పెట్టుకో రోజు.
ఉహ్ ఉహ్. ఉహ్
ఆ నీళ్ళ దాగూడదు రోజు దాచుకున్నావ్ అనుకో
ఉహ్
రెండు వేల యాభై సంవత్సరానికి, రెండు వేల యాభై సంవత్సరానికి. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి బాగా
ఆ ఎంట బాగా
ఉహ్మ్
నేన్ నేను అదే చెప్పన్నండి నేను అదే చెప్పన్నండి
ఇంట్లో రూమ్ కి డోర్లుేసి విండోలోంచి పోయిరుోజు కొన్ నీళ్ళు.
సరే అండే
టి రూమ్గ్ నీళ్ళు బట్టే ఫుల్లుగా.
మాట్లాదనండి.
మాట రాదు ఏం ఏం రాదు.
ఉహ్
ఇబ్బంది పడగాకు మొత్తం. ఇల్లంతా నింపేయ్.
ఆహ్
రెండు వేల యాభై సంవత్సరం వచ్చినప్పుడు అన్న
అవునండి మళ్ళీ మాట్ొద్దు మళ్ళీ ఇబ్బందండి బాబా
అదే అదన అదిను
హ
తసేపు దాచుకుంటావో నీళ్ళు అంత మంచిది.
అవునండి బాబో మాట అదెం పడనండే
ఆ మాట ఇంపార్టెంట్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది గదా.
ఆ ఉదమవుతుందండి
గ్యాస్ కూడా ఏమన్నా. ఇంటి నిండా గ్యాస్ బట్ పెట్టుకున్నావా.
కాదండే. నిన్నే లక్ష రూపాల్ పెట్ బండ్ కొన్ననండి. బాబా
లక్ష రూపాలు పెట్టి బండి కొన్నావా.
బడంటే బండా
బండా
అవునండే
లక్ష్ రూపాలా
అవునండి బాబా
అంటే మీరు కొంచెం బాగా బలిసినళ్ళ ఉన్నారుగా డబ్బు
తదండడి బాబా
ఆ
చంప మా దట పెంచిసడంండి లక్షపతి ఇచ్చడండి బాబా ఆయన
రేటు పెంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నాను ఇక్కడ
అవు అంన్న బబ మడ చె చే అ బబనే నా హ
చనా దారుణ కదా
ధారణమంట బాబా అట్ట బ మ వాడ చ్చ ప భ ప వా వా
చమాంకుతావా
ఏంటండి
రంపుం కుతువా
అవునండి వేరప్పుడు ఉండేదండి బండా వేర ఒకప్పుడు ఉండేదండి ఎలా సప్పధాన్నండి భావ
పది బండలు కొనుక్కోవచ్చుంటావా
అవునండి బాబా
పది బండలా వంద బండలా
శివాళ వళ వాడతది పది పండ చాల పోత వాడుత
పది బండలు కొనుకుంటే చాలా నీకు
ఆ అయ్ మీ ఊర్లో మాట ఏదో ఉన్నాండి అే
ఆ
మాట
మాట బనేఉంది కాని నువ్వు వంట వండుకోవడం తిినడం అటు ఏమన్నా జరుగుతాయా
అయితే వాతేప్పతనే దాష్ మండవి ఏవ
వాడితే పోద్దని బిరువలో దా తెచ్చుకున్నావా
అవునండి
ఇయితే నువ్ ఇప్పుడు ఏం దినం బతుకుతున్నావు
ఏ హిందలు సంట బాబా
ఏందిన పోద తచ్చిపోవా
అదేడిలా సవభ బన ఆలోచిత్రన్నడ
ఆ ఏద తనాల మా
అంటే బళీ స బండన అ మాట వచ్చంద
రే మీ మాట వస్తే మీ మాట మీ దగ్గరే పెడుకోండి ఇంకా ఎల్లప్పుడూ మీతో క్షేమంగా మీ బండిను దాచుకోండి బాయ్